హలో
ఉమ్ హలో బాగున్నారా అండి
చెప్పండి
బాగున్నానండి హుమ్మ్ మీరు ఆ బాగున్నాడి
చెప్పండి
ఈ మధ్య అకాలంలో యంత్రాల వినియోగం ఎక్కువైపోయిందండి ఎలక్ట్రికల్ సామాన్లని ఎక్కువ ఎక్కువైపోయి
అవును
ఎవరు నేచురల్ గా వచ్చేదాన్ని వ్యు స్ చేయట్లేదు. న్యాచురల్ గా వచే దాని
ఆ అన్ని ఎలక్ట్రికల్వే తొందరగా అన్ని అయిపోతాయి పనులు ఇంట్ల అన్నట్టు అన్ని నాచురల్ వి ఎవరు వాడడం లేదు
పనులు త్వరగానే అవుతాయండి. కాకపోతే మనకంటూ ఒక విధానం తెలిసినప్పుడు దాన్ని కూడా నీటుగా చేయాలనే ఓపిక పేషన్సీ అంతా ఉండాలి కదండి. మనుషులు తప్పిపోయినప్పుడు మ మనం బట్టలు కుట్టడానికి మిషన్ కావాలి. మనం పిండి రుబ్బడానికి మిషన్ కావాలి. మనం ఏం చేయాలన్నా మిషన్ కావాలె ఆ కాడికి మనం నీళ్ళు వేడి చేసుకో ఇవన్నీ మిషన్ తోనే చేసుకుంటురు. ఈ మిషన్ ద్వారా మనకి అనారోగ్యం అని తప్పించి ఆరోగ్య ఇంకేం లేదు కదండి.
ఏదైనా నాచురల్ నాచురల్ ఏ అండి అసలు.
ఆ ప్రకృతి నుంచి వచ్చింది వేరు కదా. మనం సృష్టించింది వేరు.
అవును.
అందరు ఆ ప్రకృతిని వదిలేసి సృష్టించిన దాని మీదే పడుతున్నారు.
ఆ అదే
వాళ్ళకి తెలియనిది ఏంటంటే ప్రకృతిలో ఉన్నప్పుడే అమ్మతనం అమ్మఒడిలా ఉంటుంది అనే విషయం తెలియదు వాళ్ళకి.
ఆ అదే కదండీ.
ఇదే బాగుంది ఇదే ఉంటామ అనుకుంటున్నరు.
ఉ అదే కదా.
కానీ ఇది జరగదు కదండి అది కాదు ఇది కాదు అంటుంది వీరి ఈ జనరేషన్ వొళ్ళ జల్ వద్దామంటే అది అవ్వట్లేదు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే వినె అదే వినే తట్టెలేరండి. మాట్లాడితే స్మార్ట్ ఫోన్ ఆ స్మార్ట్ ఫోన్ చూడటడం వల్ల కల్లు సగం
కళ్ళు పోతయి చిన్న పిల్లలకి చాలా ఇబ్బంది అయితది.
అవునండి చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఐదు నెలలకే కళ్ళజోడు
ఆ అ దే కదండీ
ఫోన్ ఎక్కువగా ఫ చెవిలు పెట్టుకోవడం వల్ల మైగ్రైన్స్ అట్ల వస్తున్నాయి
అవును
ఈ ఫోన్ వల్ల కొంత ఎఫెర్ట్ వచ్చేస్తుందండి పిల్లలు
ఆ
వస్తువులు వాడాలి మనుషుల్ని ప్రేమించాలినే విషయం తెలియగా వస్తువుని ప్రేమిస్తున్నారు మనుషుల్ని వాడుతున్నారు
అదే కదా
రివర్స్ ఐపొయింది బ్రహ్మన్ గారు కాలజ్ఞనంలో రాశారండి ఇలా అని అలా అని వాళ్ళ మనుషులుయితే మనుషులు వాళ్ళ అవుతారు అని ఆయన చెప్పిన చుట్టూ రినే పోలేదు ఇప్పుడు చూస్తుంటే అని తెలుస్తు తున్
ఆ
మనమేముందండి పిల్లలు గద అంటూ అది ఇది అని అనుకుంటా
కల్
వాళ్లలా అనుకోరు కదండి అవును దీనిమీద నష్ట త్రాలేముంటాయంటారు
ఫోన్ వల్లనా అండి
ఊ
ఫోన్ వల్ల నష్టాలంటే చిన్నపిల్లలకి ఆ బ్రెయిన్ కి మైండ్ కి కే ఎఫెక్ట్ అవ్వడము కళ్ళళ్ కళ్ళుకి ఎఫెక్ట్ అవుతాయి బా ఇబ్బంది గౌ తురయి ఈ చిన్న వయసులోన్ నా వాళ్ళకి అద్దాలు వస్తాయి వాళ్ళు ఏవీ దూరం దూరం నుంచి చూడలేరు అసలు అంతా ఫోనుకి అంత ఇదయిపోతారు కళ్ళకి ఇదైతది ఇంకా
ఫోన్ కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నా చదువుకోనే స్వంతంగ రాసే ఏ దానము లేదు అది సొంతంగా రాయట్లేదు ఈ మాట్లాడితే ఫోన్ లో ఏదో చార్జ్ జీ పీటీ దాన్ని ఉపయోగించి వాడుతున్నారు
ఆ
వాళ్ళ సొంతంగా రాసింది వేరు ఉంగ కంప్యూటర్ ద్వారా రాసి ఇంది వేరు కదండి అప్పుడు తినకున్నాట అంట మనం గుర్తుచ్చు ఈ మధ్య ఎలల్లో ఇద అ గుర్తిస్తదం ట్యాలెంట్ ఏదంటే అది అదంటే ఇది ఇదంటే అది జరుగుత అంటుంది
అవునావును
మనకు తెలుసు ఇదేంటో అదింటేందు కా రెండు తరాలు చూసాను కాబట్టి కొంచెం
అది కదా ఎ అ
స్టారు ఇదంటారు
ఆ
మనకంటూ ఒక పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ అనేది ఇవ్వరు
మంచి చెడునే మనం గెలుస్తుంది కాని పిల్లల కదులి కాదు కదా
ఆ
ఏే అట్లా ఉన్నాయి ఇప్పుడూ ఇ ప్రశన
అవునండి
కని అది వాడంలో చిన్నపిల్లలు మంచిది కాదు
ఫోనే కాదండి ఎలక్ట్రికల్ వస్తువులు ఏది పడినా సరే చెడ్డే జరుగుత స
ఆ ఏంత ఆ ఆ ఎ ఓ
త ఏ చేసి కొత్త కొత్త పెడుతున్నారు హెయిర్ మసాజ్ లా అంటారు హెయిర్ కి ఏవేవ అంటారు
ఆ
తన్న తిండి లో కల్తీ ఉండి బ ఇది ఎవరు నేచర్గా వచ్చిదని తినాలి అని అనుకోవట్లేదు తినరు కూడా నన్ను అడిగితే తినరు కూడా నన్నడిగితే అంటున్నా
అవునండి
ప్రతిదీ మనకు అనుకూలంగా రావాలంటే అవ్వదు కదండి
లా ఆడ పరిస్థితికి తగ్గట్ నడుచ్ కొవాలి
ఆ ఇదంటారు అదంటారు బట్ ఏది జరగదు చేయరు వాళ్ళకే తెలిసినట్టు బిహేవ్ చేస్త మనం అనుభవంతో చెప్తే అది వినరు
ఆదే
ప్రతిది వాళ్ళకి అనుకూలంగానే వస్తది ఆళ్ వాళ్లు కను
అవునువును ఆ అదే కదా
మనకంటూ తెలుసు కదండి ఏ విషయాలు ఏం జరుగుతున్నాయి ఏంటనేది
ఆ అవు అదే చిన్నపిల్లలకి ఎండ డిస్టెం ఉ
మనం కొద్దిగా కన్నా అర్థం చేసుకున్నా మనం అటు ఉంటున్నాము ఇటుంటున్నాము ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామొ అని
అవును
తెలియడం లేదు వాళ్ళు ఏం చేస్త్ తున్నారు ఎటు పోతున్నారు అని కొంచెమైనా వావి తెలియాలి కదండి
అదే చిన్నపిల్లలు కదా అన్నీ ఇంకా చిన్న పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి కానీ ఇంకా వాళ్ళే పట్టిచ్ కవ్ పతే కా పిల్లలు కూడా
ఇంకా తం ఇట్లనే ఏదో ద్వార తిరుగుతూ ఉంటుంది ఇంకా అనే సిరలు ఏం పట్టించుకో యంత్రాలతోనే ఉంటుంది
అదే అదే
ఉ పుట్టిస్తున్నారు తప్ప
ఆ
కష్టం నేర్పిచ్చాలి పిల్లలకి బద్ధకాని కన్నా
అవునవును
ప్రతిదీ మనం ఇలా ఉంది సింపుల్ వేగా వెళ్ళిపోదాము అనుకుంటే ఎట్లండి కష్టాన్ని కూడా చూస్తే కదా వాళకి ఏ కష్టాలు ఏంటి అనేది తెలుస్తది
ఆ అదే అదా పిల్లల్ని కూడా పట్టించుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా చెప్పడానికైన ఏదైనా ఫస్ట్ ముందు అయితే పిల్లలంతా మంచిగా ఉండాలా ఫ్రెండ్లీగా ఉండాలి
అవునండి
సుండీ గా వదిలేసేయాలి పిల్లని అలా ఉంటేనే వాళ్ళకి ఏంటి ఇది కరెక్టా తప్ప అనేది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు చెయాలనుకునేవి చేస్తారు,
ఆ
ఫ్రెండ్లీగా లేకపోతే పిల్లల్ని ఇంకా వాళ్ళు, ఏది ఆ చెప్పాల ఏది చెప్పాలన్నా ఏది చెయాలన్నా ఏది చెప్పాలేరు చెయలేరు
భయపడ దానికి మళ్ళీ ఏం చేసుకుంటారేమోని అదో భయం భయాన్ని పుట్టిచ్చేసారు వాళ్ళు మానాకి
అదే అదే అలా ఉంది
ప్రతిదీ మనకంటూ కొన్ని నామాలు నియమాలు పెట్టుకుంటాం కదాండి వాటిని ఫాలో అవ్వమంటే అవ్వరు వాళ్ళ కంటే వల్లే కొన్ని వాళ్ళ స్వహాగా చేసుకోవడంనికి తియారీ నేటి తరం పిల్లలు మా ఆ తరంలో ఉండేవి ఇలా కాదు ప్రతి ఒక్కలు తల్దిదండ్రులను గౌరవించి ఒళ్ళు వంచి పని చేయడానికి, ఎట్లాంటివన్నీ జరిగేవి,
ఆ
ప్రతిదీ అనుకూలంగా ఉండేది అనుకూలంగా చేసేవారు
అవును
మంచిగా ఉండేది
ఆ
ఇప్పుడున్న వాటికి పెద్ద విలువలు లేవండి మనిషికే విలువ లేదు విలువ ఉంచది కూడా
అవునవును
ప్రతిదీ దానికి దినీకి అంటూ అయిపోతుంది తప్ప పిచ్చి ఇంకేం లేదు